హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది హాయ్
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే కూర్చున్నా
భోజనం అపోయిందా
లేదండి మీది
అయిపోయింది తినేసాను
ఏం తిన్నారండి
ఈరోజు చికెన్ తిన్నా అండ్ బగారా రైస్ తిన్నా
ఓహో
ఉ సండే కదా ఉ కార్డ్ రైస్ కూడా తిన్నా
ఓహో
మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదండి తినాలి ఇంకా ఒక టైం పడుతుంది మా నాన్నగారు వచ్చారు మా నాన్నగారు వచ్చే తనికి టైం పడుతుంది మా నాన్న వచ్చాక తింటాము
ఫ్యామిలీ మత్తం కలిసి తింటారు అన్మామా అయితే
అ అండి
ఓకే మీ ఊర్లో ఏం జరగట్లేదా ఉగాది ఫెస్టివల్ కదా అమ్మవారిని ఇలా ఊరేగించడం జాతరలో అట్ ఏం చేయడం
జరుగుతుందండి నేను వెళ్ళ వెళ్ళలేదు నేను ఊర్లోకి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటాను ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతా ఎండాకాలం కదండి
ఇప్పుడు చల్లగానే ఉంటుంది కదా ఈవినింగ్ టైమ్స్ బాగా అనిపిస్తుంది కదా చల్లగాలికి అలా వెళ్తే
ఏమో అండి అట్లా ఫ్రెండ్ వచ్చిండ ఇందాకనే ఏమో చెడ్డి దోస్త్
ఓకే ఓ అట్లా వెళ్ళొచ్చారా మరి హ్యాపీగా గడిపేసి
ఆ అవునండి అక్క అడిగిపోయి పళ్ళు ద తినేసి కొజచేపు అలా టైం ముచ్చట్లు బెట్టేసి అత్
ఉహుహ్ బాగా ఎంజాయ్ జీసోచర్ అన్మాట కాసేప్ పలాగా ఆ ఇంకేం లేదండి మా అమ్మమ్మ హాఆ మా అమ్మమ్మ ఊ ఊర్లో ఆ అంటే ఆమ్ అందరుఏళ్లరన్నమాట అక్కడికి మా బ్రదర్సు మా అమ్మ నాన్న మా పిన్ని వాళ్ళు అంతా అక్కడ ఈ రోస్ అమ్మ వారిని ఊరేగి ఇస్తారన్ మాట
ఆహా
ఫుల్ హడావిడిగా ఉన్నర్ అందర్ వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నారు చూపిసున్నారు అమ్మవని ఎలా ఉన్నారు అని జేప్పేసేసి
ఉహుహ్
ఉహుహ్
మీర్ వెళ్లాల్సింది కదండి.
ఆ లేదండి కొంచెం లాంగ్ లో ఉన్నాను. ఇంకా టుమారో నుంచి నాకు ఇంకా ఎగ్జామ్స్ జు ఎగ్జామ్స్ అంటున్నా. ఆ ఏంటి దీనికి వెళ్ళాలి ఆఫీస్క్ ఏళ్ళాలి.
ఉహ్మ్
అందుకన్ జేప్పేసి నేన్ ఏళ్ళలేదు.
ఎంతున్నా విలేజ్ లైఫ్ విలేజ్ లైఫె లేండి. కట్ల పోయియి పట్ల పోయి వేడి నీళ్లు మార్నింగ్
ఉహు్
మ్య కోడి కొడళ్ళు అరుస్తాయి మార్నింగ్ పొద్ ద్దునే నాలుగ్ గంట్లకి ఇంకా పక్షులు కిలకిల రావాలు చెట్లు ఉమ్ ఇంకామ్మాడి అమ్మడులు అంత్ టే మడుల్ అంటే రైసు పండిస్తార్ గదా రైస్ అన్నమ్ బలే ఉంటాయండి.
ఉహు్ బాగుంటది పల్లెటూరు మా అమ్మమ్మ అయత్ తే నన్ ఇంగా వీడియో కాల్ లో చూడగానే ఫుల్ కుచ్చాప్ పోతుంది అసలు వచ్చిండొచ్చు కదా మిస్ అయితున్నాము. అనేసి అంటుందన్నమాట ఇంకా మా నాన్న అయితే ఇంగా ఏదన్ మొన్న వీడియో కాల్ చేసారా నాక్ కొసులా నా ఫేస్ కూడా చూడలేదు మా డాడీ అయితే ఏంటి పండగకి రావా నువ్ రాలేద్ టూ అని ఇంగా చూస్తే ఎమోషనల్ అయిపోతాడ అన్ చెప్పేసి అసల్ ఫేస్ కూడా చూలే అనమాట ఇంకా
ఉహుహ్
అలా ఉంటది అనమాట అటాచ్మెంట్ ఇంకా ఫాదర్ డాటర్ అంటే తెలిసిందే కదా
మీర్ డాడ్ లిటిల్ పిన్సేసా అండి.
హా అవును నాన్న పార్టీ నేన్ నేప్పుడు బాబు అంటే మా బాబు ఉన్నాడనమాట నా తమ్ముడు
ఓహో
ఆ అవ్ అతనితో ఎక్కువ అటాచ్మెంట్ అంటే ఎక్కువ కొనించడం అవంతా నాకే చేస్తారు. బట్టు ఇంకా ఎంత కొనిష్ణా ఎంత బాగా చూసుకున్నా మదర్స్ కి ఇంకా కొడుకులు అంటేనే ఎక్కువ ఉంటది కదా
హుహ్
అలా అన్మాట. నేను అలా చెప్తూ ఉంటా అన్మాట. అమ్మ నాన్నే బా చూసుకుంటారు. బట్ ఈక్వల్ గా చూసుకుంటారు. బట్ తెలిసిందే కద ఇంక. ఫాదర్ అంటే ఇంక కూతుర్కి బా స పోట్ చేస్తారు.
అవునులేండి. మ్. మ్మ్.
మ్. ఇంకేంటండి మీ ఇంట్లో ఎలా ఉంటది మరి?
మా ఇంట్లో మేము ఒక్కోరొక చోటుంటామండీ. మేము.
మ్
నాన్న, మా అమ్మ, నేను ఉంటామండి. ఇంట్లో. మ్.
ఇంక పెద్దయ్యే కొద్ది ఇంక తెలిసిందే కదా మనకి.
అవునండి.
ఆ జాబ్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఇంక దూరం అయిపోతా ఉంటాము. వర్క్ అట్ల బిజీ అయిపోతుంటాము. ఎజు
మ్ అవున్ లేండి సిటీ లైఫ్ అంటేనే, చానా కష్టము. ఉండాలి అన్న బస్సస్ అవి ఇవి ట్రాఫిక్ చాన ఉంటాయిలేండి.
ఆ అవునండి. ఇంకా ఈ రోజు కొంచెం నాకు ఎలానో అనిపిస్తుంటే కొంచెం ఏదో ఫీవరిష్ అలా ఫీలింగ్ ఉండే. కొంచెం ఈ రోజు ఎలానో అనిపిచ్చే. ఆ ఫీవరిష్ గా ఉండే అనిపిస్తేను ఇ క లెమన్ జ్యూస్ తా చేసుకొని తాగుతున్న అన్నమాట.
ఓహో, ఎందుకండి అలా ఈరోజు రెస్ట్ తీసుకోవాల్సింది కదా బాగా!
తీసుకున్న బా ఎక్కువ, రెస్ట్ ఎక్కువయ్యి అలా
అలాన ఓకె.
ఆ ఫుల్ పండుకుండిపోయ. డే మొత్తం. టూ ఓ క్లాకి పడుకొని ఫైవ్ ఫార్టీ పై అలా రి లేసా ఇంక. ఇంక అందుకని చెప్పేసి, అలా అన్నమాట.
అవునా
ఇంకేంటండి? హా మీరు? ఇంకేంటి విశేషాలు? చెప్పాలండి.
మీ సిటీ లైఫ్ ఎలా ఉంటది? మీ క్క డైలీ లైఫ్ ఎలా ఉంటది?
డైలీ లైఫ్ అనంటే హా మార్నింగ్ లేగడం ఆ ఫ్రెష్ అప్ అవడం. ఆ ఇంకా టిఫెన్ చేయడం, బాక్స్ కట్టుకోవడం, ఇంక ఎళ్ళిపోవడం. మళ్ళీ ఈవినింగ్, ఆ ఒక ఎయిట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతది రావడం. అప్ ప్పుడు ఇంక ఫ్రెష్ అవ్వడం లైక్ ఫేస్ వాష్ చేయడం, తినడం, పడుకోవడం అనమాట.
మ్
అంతే అండి రోటీన్ ఇంకేం లేదు.
మీ ఆఫీస్ లో ఎలా ఉంటారు? మీ కొలీగ్స్, మీ కొలీగ్స్ కానీ, మీ ఆఫీస్ లో ఎలా ఉంటారు?
అంతా బాగుంటారండి. బట్ మా బ్యాచ్ లో మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటాము. ఇంక మా ఈ ప్రపంచ చం మాదే అనమాట. వర్క్ లో వెళ్ళిపో లైక్ వర్క్ ఎక్కువుంటది అనమాట. ఇంగ, అంత అందరితో మింగిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంక మాట్లాడుకుంటే మేము కొంసేపు ఇంక లంచ్ టైమ్ లో అలా మాట్లాడుకుంటూ, ఇట్ల గడిచిపోతది అనమాట ఇంక. అస్సలు నార్మల్ వక్ సీల్ తప్పయితే ఏంట్ రా బాబు టైమే అవుత లేదు అనిపిస్తది, బట్ బ్రేక్ ఇచ్చారనంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తారు. ఎంత జల్ది అంటె అంత జల్ది అయిపోద్ అనమాట.
మ్
అసలు ఏంటి ఇంత త్వరగా అయిపోయిందా, అని అనిపిస్తది మనకింక.
మ్
జాబ్ వచ్చేంతవరకు జాబ్ వస్తే బాగుంటంది కదా అవు అనిపిస్తాది వచ్చినాక ఎందుకురా నాయన వచ్చింది అ అనిపిస్తుది మన లైఫ్ లో అసలు ఎలాయినా ఉండలేమండి
ఉహ్మ్ అవునండి
ఉమ్మ్ హ్యాపీనెస్ ఉన్నా తట్టుకోలేము బాదున్నా తట్టుకోలేం అనమాట
ఉమ్మ్ అవునవును
ఉమ్మ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరే మీ సిటీస్ లో టెంపుల్స్ అట్లా ఉంటాయాండి ఏమైనా
ఆ బాగుంటాయి చాలా బాగు దగ్గరలో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయంండి మాకు
మ్మ్ ప్రశాంతంగా అలా వెళ్ళండి అండి
అదే వెళ్ళానికి కూడా టైమ్ ఉండట్లేదండి చెప్తున్నా సండే ఒకటే నాకు దొరుకుతాది ఇంకా సండే అంటారా అస అసలు డైలీ అర్లీ మార్నింగ్ లేసి లేసి ఇంకా ఇంకా సండే కూడా లేగాలనంటే ఇంకా అసలు అవ్వదు అందుకు ఇంగ పడుకొని ఉండిపోతాం అనమాట మీరు మీరేం చేస్త ఇంక మీ లైఫ్ ఎట్లా నడుస్తది
ఏం లేదండి డైలీ మార్నింగ్ లేస్తాము తొమ్మిది గంటలకి పది గంటలకి లేే స్తాము టిఫిన్ చేస్తాము పడుకుం టాము మళ్ళీ లేస్తాను మళ్ళీ తింటాను పడుకుంటాండి ఇదే అండి డైలీ లైఫ్ రొటీన్
అంతేలేండి మనకి ఇంకా జాబ్ వచ్చేంత వరకు అలానే హ్యాపీగా సాగిపో సాగిపోతది వన్స్ జాబ్ వచ్చిందనంటే ఇంగ ఈ లైఫ్ అంతా మిస్ అవుతాం అనమాట ఎందుకు అన్ ఎందుకు వచ్చింది అబ్బా అన్నట్టు అనిపిస్తాది
ఉమ్మ్ మీరు మీ కాలేజ్ లైఫ్ మీ కాలేజ్ లైఫ్ ఏమన్నా మిస్ అయితున్నారా అండి
అవుతున్నానండి ఎందుకు మిస్ అవ్వను అప్పుడు స్ట్రెస్ లేకుండా మంచిగా కాలేజ్ కేళ్ళినామా ఆ క్లాసెస్ విన్నామా బంక్ కొట్టిన్నామా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్నామా ఇదే ఉంటుండే ఇప్పుడు అలా ఏం లేదు అసలు బిజీ బిజీ అయిపోయింది లైఫ్ అంతా లెగడం ఉరకడం రావడం పండు కొడం మళ్ళి లెగడం పోవడం ఇదే అయిపోయింది
ఉమ్మ్
ఇంకేంటండి
చెప్పాలండి మీరే
చెప్పాలండి మావేముంటయ్ మీరు మీరు ఇంకా కాలేజ్ ఇంకా కాలేజ్ ఎళ్తు
మ్మ్ ఏం లేదండి అయిపోతుంది ఇం కా మేము జాబ్ సెర్చింగ్ లైక్ చూసుకోవాలా లైక్ అన్ని ఉంటాయి కదా
ఉమ్మ్
ఉమ్మ్ పీజీలు అవన్నీ చూసుకోవాలండి మేము కూడా
ఆవును పీజి అంటే నిజంగా ఒకొక్కసారి ఏమనిపిస్తది అంటే ఇన్వెస్ బాగుంటాయా అంటే డిపెండ్స్ అండి ఒక్కొకసారి బాగా చే స్తారు ఒక్కొక్కసారి అసలు వరస్ట్ గా ఉంటాయి అ క్లీన్ గా ఉంటది పర్లేదు ఉంటది నార్మల్ గా బాగనే ఉంటదినమాట అంత వరస్ట్ ఉండదు బాగుంటది
ఉమ్మ్
ఉమ్మ్
మీకేట్లా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా అండి మీ కి వైఫై గాని ఇట్లా ఏమైనా ఫుడ్ కి లిఫ్ట్ గానీ ఇట్లా ఏమన్నా ఉంటాయాండి మీ
ఆ ఉంటాయండి ఉంటాయ్ ఉంటాయ్ లిఫ్ట్ లేకపోతే కష్టంమ ఇన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగాలి అని అంటే కష్టం అవుతుది ఉండా
అవునులేండి సిటీస్ లో ఫ్లోర్స్ పైన పైన ఉంటాయి ఇలా విలేజెస్ లో కింద కిందలా ఉండవులేండి అన్ని ఫ్లోర్స్ ఉంటాయి హ్మ్మ్
ఫోర్త్ ఫ్లోర్స్ వాళ్ళు పెట్టే ఫుడ్ కింకా మనం సన్నం అయిపోతునం న్నమాట ఆ అంటే లిఫ్ట్ లేకుండా ఉండే పీజీస్ కూడా ఉన్నాయి బట్ బెటర్ టు చూజ్ లిఫ్ట్ నా ఆ ఆ ఉన్న బీ
హ్మ్మ్ అవునండి అవునండి అవునండి లేకపోతే మీరు ఆఫీస్ పోయచ్చి మీరు దిగి ఎ క్కాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది లేండి
అవునండి అవును
ఇంకేంటండి చెప్పాలండి మీరే
చెప్పాలి ఇంకా ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అవుతుంది మరి ఫుడ్ తినచ్చు కదా
తినాలండి తింటాం ఇంకా కొద్దిగా లేట్ గా మా నాన్నగారు రావాలి కదండి
హ్మ్మ్
హ్మ్మ్
ఇంకేంటండి విశేషాలు
ఆ చెప్పాలండి మీరే మీ యొక్క డైలీ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట బిజీ బిజీ
హా అవును బిజి బిజిగా హరి హరి ఉంటదంతా
హ్మ్మ్
ఒకే అండి
యండి అక్కడ
హా దొరుకుతాయండి నేను దగ్గరలోనే ఉంటాయి అందుబాటులోనే ఉంటాయి బట్ డబ్బులే ఎక్కువ ఖర్చుపోతాయి అనమాట.
హ్మ్మ్
ఆండ్ మీ ఉన్న కాలేజ్ లైఫ్ ని ప్రజెంట్ పీస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి వన్స్ మీరు జాబ్ జాయిన్ అయితే అంతా ఇంకా బిజీ బిజీ అయిపోతుది ఖాళీ టై ఉండదు మీకు
అయిపోయిందిలేండి ఇంకేముంది ఇంకా టెన్ డేస్ ఉంది అంతే లే హ్మ్మ్ ఓకే అండి థ్యాంక్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్
ఓకే ఆ థ్యాంక్ యూ అండి బాయ్ అయిపోయిందా